తాండీ
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నాన్ మీరు బాగున్నారా
బాగున్నానండి ఏం చేస్తున్నరండి
ఏం లేదండి ఇప్పుడే పని కంప్లీట్ చేసుకున్నా కూర్చున్నానండి
అవునా మరి ఈ రోజు క్లాస్ ఈరోజు క్లాస్ ఏంటండి మరి
అంటే ఏం క్లాస్ కాలేజ్ క్లాస్ అంటున్నావా
ఉమ్
ఈరోజు క్లాస్ ఏముంది జస్ట్ ఆమ్ ఏముంటది అకౌంట్స్ క్లాస్ అయింది
ఉమ్
ఇంకా బిఓఎం క్లాస్ అయిపోయింది ఇంకా తెలుగు సై స్క్రిట్ క్లాస్ అయింది
ఉహు హ్మ్
అలా
అవును నువ్వు ఇంటర్ల ఏం జెసినవ్
ఇంటర్ లో శంషాబాద్ సైడ్ చేసాను మీరు
అవునా నేను కూడా అళ్లనే చేశాను
ఆ మళ్ళా ఎందుకు అడుగుత తున్నావ్ అక్కడ ఇక్కడని నువ్వు నేను సేమ్ క్లాస్ కదా
అవునా మళ్ళ ఫస్ట్ టైమ్ ఎందుకు కలవలేవు నాకు
ఉమ్ మనం తర్వాత పరిచయం అయ్యాం గదా
ఉహ్మ్
మనం ఇంటర్ ఎండింగ్ లో మీటప్ ఐయామ్ గుర్తుందా
ఉమ్ అవును
ఫస్ట్ స్టార్టింగ్ లో నువ్ మాట్లాడలే నేను మాట్లాడలే ఈగ ఇంటర్ ఎండింగ్ లో నువ్వు మాట్లాడుతున్నావు్ నేను మాట్లాడినా
ఉమ్ రైట్ రైట్ అవును ఇంటర్ ల నేను రాంగానే అందర ఏమనుకుర్ అంటే నార్మల్ పర్సన్ ఏంది పర్సన్ గిట్లుండు అదిదానుకున్నారు తెల్సా
అవునా నేను ఏమనుకున్నా తెల్సా నిన్న నిన్ను చూడంగనే అరే ఏందీ ఇంత స్మార్ట్ గా ఉండు ఆ మస్ స్తున్నా అనుకున్న తెలుసా
కనీ పొగుడుతున్నావ్
ఆవును నిజంగా నువ్ అంటే ఒకోక్క రష్ టైప్ లో అయిపోయినావ్ తెలుసా స్టార్టింగ్ చూ చూడంగానే అరే ఎంది ఇంత స్మార్ట్గా ఉండేనా అనేసి
ఉహ్మ్
ఆ
ఇంకా ఏం చేసారు మరి ఈ రోజు ఏం తిన్నారు
ఎం లే అన్నం తిన్నా మార్నింగ్ లేశ్న ఫ్రెషపైన ఫ్రెషప్ అయిన తర్వాత ఫోన్ చూసుకున్నాం ఫోన్ చూస్న తర్వాత టీవీ చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ తో కాల్ మాట్లాడినా మీరు
ను మార్నింగు నాకు చిన్న ప్పనుండి ఆ పని చేసుకొని ఒచ్చునంటి ఇంతకుముందే జాబ్ నుంచి మీటింగ్ ఉండే
కంప్లీట్ అయిపోయిందా మీటింగ్
మ్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది వాళ్ళకి ఆ కొద్దిసేపు ఆగుమన్నారు
అవునా ఇప్పుడు అ నువు న్యూ జాబ్ అన్నావు గూడా సారీ న్యూ జాబ్ అన్నవు కదా అదేనా మీటింగ్
మ్ మ్
ఆహా జాబ్ లో ఇప్పనుంచి
అయితే వాళ్ళైతే ఇంటర్వ్యూ తీసుకున్నారు ఫస్ట్ అయితే
ఈ ఇప్పుడే తీసుకున్నారా
మ్ అవును
టైనావా
హుమ్ మ్ సెలెక్ట్ అయినా అంటే వాళ్ళు చెప్పారు నేను నా రెజ్యూమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను అంతా సే వాళ్ళు చూశారు తర్వాత వీడియో కాల్ ఆన్ చేయమన్నారు వీడియో కాల్ ఆన్ చేసి చెప్పమన్నారు నువ్వు లాస్ట్ టైమ్ ఎక్కడ ఏం చేసావని నన్ను అడిగిరు
ఓకే
ఆ లాస్ట్ టైమ్ అడుగుతే నేను ఇట్లీట్లా చేసాను సార్ అని వాళ్ళకి ఇంగ్లీష్లఇచ్చాను మొత్తం
అవునా ఆహా మేబి పక్క గ్యారంటీ నిక్ జాబ్ ఒస్ స్తలే మేబి నాక్ తెలిసి రేపట్నుంచి జాబ్ కెల్తవ్ నువ్
చూద్దామండి ఏదైతే ఏముంది చూద్దాం మంచిదే కాద మనకి రేపట్నుంచి జాబ్ ఒస్తే
అవునవును తదాస్తు జాబ్ రావాలి రేపే
ఆ మరి మీదేమైంది కాల్ చేసాడతనికి నువ్వు మెసేజ్ చేసేడిదుండే
న్ నేను ఆల్రెడీ కాల్ చేసిన ఆ సార్కి నెక్స్ట్ మండే నుంచి రామన్నారు
మ్
సో నెక్స్ట్ మండే నుంచి చూడాలి
మ్
మనకి ఎంబీఏ ఫస్ట్ సెమ్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయ్ గుర్తున్నాయ నీకసలు
తెల్వదు నాకు ఎంబీఏ సెకండ్ సెమ్లో ఏమేం ఉన్నాయో నిక్ తెల్సా
ఆ గుర్తున్నయ్
ఏమెమున్నాయ్
మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఉంది ఇంకా అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ మేనేజ్మెంట్ ఉంది
అవన్ని నాక్ తెలుసు సేమ్ వన్ల సేమ్ వన్ల ఏమున్నాయో అవ్వన్నీ నాకు తెలుసు సెమ్ టూ లో అడుగుతున్నాను నేను
ఆ సెమ్ టూ లో ఏముంటది ఏముంటదో నాకు బి నాకు కూడా తెలీదు నేను కూడా ఇంకా టైమ్ టేబుల్ చూలేదు ఇంకా బుక్స్ కోనుకోలే
మ్
నువ్వు అవును ఫస్ సేమ్ ఎగ్జామ్స్ కాదు నువ్వు ఫస్ట్ ఎగ్జామ్స్ ఎట్లా రాసినావ్
మంచిగానే రాసిన
అన్ని
అన్ని వసిన అన్న అంటే స్టాటిస్టిక్స్ ఒక్కటి తప్ప తప్ప మిగతా అన్ని మంచిగానే రాసిన
ఇలో మనకు రిజల్ట్స్ ఒస్తది తెలుసా
తెలీదు మనకి వన్ మంత్ అయింది కదా వన్ మంత్ కూడా కాలేదు ఇంకా
నేనేటిన్ కి ఐపోయినయ్ కదా ఎగ్జామ్స్
సిక్సటీన్ కి ఐతాయ్
సిక్స్టీీనా అంటే ఈరోజు ఫోర్టీన్ కదా ఇంకా టూ డేస్ ఉంది వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ తరువాత ఒస్తది కదా రిజల్ట్ అంటే మంత్ ఎండింగ్ లోపు పక్కా వస్తుంది రిజల్ట్ మనకి
మయ్బె నెక్స్ట్ మంత్ రావచ్చు
ఆ స్టాటిక్స్ ఒక్కటి పాస్ అయితే చాలు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినట్టే నేను స్టాటిక్స్ ఒకటి ఈఘ దేవుని మీదనే బారం మొత్తం
నాది కూడా మొత్తం అది బార్డర్ బార్డర్ రా వస్తుంటే మొత్తం
అంత లేదండి మీరు చాలా పెద్ద టాపర్స్ అనే విన్నాను మీరు మీరు అలా మాట్లాడితే నవ్వొస్తుంది నాకు
హు రాసిన నాకు తెలుసది కదా అండి మీరు అనుకుంటే అయిపోతుదా చెప్పులు కొట్టేటవనికి చెప్పులు ఉంటాయా బిల్డింగ్ అట్టేటువనికి బిల్డింగ్ ఉంటుందా మాబతుకులు కూడా ఇంక అంతే మేడం
నేను విన్నాను మీరు ఇంటర్లో టాపర్ డిగ్రీలో ఫస్ట్ సెమిస్టర్లో టాపర్ అని సో మీరు ఎగ్జామ్ మంచిగా రాయలేదు అంటే నాకు నమ్మాలని లేదాండి
అయ్యో నిజాలు చెప్తే ఎవరు నమ్మరు ఎందుకండీ
ఆవును ఆవును కరెక్ట్ అండీ
మరి
ఎక్కడున్నారు మీరు ఇంట్ ఆహా ఎక్కడున్నారు మీరు ఇంట్లో ఉన్నారా బయట
ఉ ఇంట్లో ఇంట్లోనే ఉన్నా
అవునా
ఉమ్
ఇంకా చెప్పండి
హు
సిక్స్ మనిట్స్ కంప్లీట్ టడా సో యా అకౌంట్స్ లో జనరల్ ఎంట్రీస్ లెడ్జెర్ అకౌంట్స్, ట్రయల్ బ్యాలెన్స్ తెలుసా
ఉమ్ తెలుసు ఇంటర్ ఫస్టుఇయర్ నుంచి నేర్చుకుంటూ వస్తాం కదా అవి
నాకు ఇవేమి రావు జస్ట్ నార్మల్ ఏదో ప్రతిసారి ఎగ్జామ్ ఉన్నప్పుడు ఏదో మీద మీద రాసి వస్తా నేనైతే
అకౌంట్స్ ఈసారి అకౌంట్స్ వచ్చిన దాంట్లో అవే ఉండేయ్ కదా ఫస్ట్ టైమ్ జనరల్ అంటర్స్ వచ్ చ్చాయ్ చూసారా మీరు
అవునవును మళ్ళీ ఈసారికి సెకండ్ సేమ్ లో మళ్ళీ ఉంది అకౌంట్స్ ఈ సారి చాలా హార్డ్ ఉందంట హార్డ్ ఉందంట సెకండ్ సెమిస్టర్ లో తెలుసా దు
ఏమో అండి
నేను యూట్యూబ్ లో శివాని పల్లెల వీడియో జూశాను సార్ ఫైనాన్షియల్ అకౌంట్ టింగ్ వన్ మంత్ ముందు చదవక్ పొతే పక్కా ఫెయిల్ అయితరు వన్ డే ముందు చదువ్తె అని చెప్
ఎవరు
శివాని పల్లెలా చెబుతుంది యూట్యూబ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ నువ్వు వన్ డే బ్యాటింగ్ చేసినవన్కో పక్కా ఫెయిల్
అలా అంటే అలా అంటే మనము నేను ట్యూషన్ కేళ్త కదండి ట్యూషన్ కి చూసుకోవాలి ఇంక టూ మంత్స్ నుంచి ట్యూషన్ కి వెళ్ళడం స్టార్ట్ జేయాలి
అవునూ ఒక వన్ మంత్ నుంచి కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే ఏమన్న ప పాస్ అవుతమంట ఇ వన్ వన్ డే బ్యాట్ టింగ్ టూ డే బ్యాటింగ్స్ అంటే అసల్ గానీ పనంట అది ఆ సబ్జెక్ట్ అంత హాడూందంట ఇంకొకటి ఆ పరేటింగ్ మేనేజ్మెంట్ ఏదో ఉందంట అది గూడా మస్ హార్డూందంట
ఆపరేటింగ్ ఆ అదొకటి అదొకటే హార్డు ఉందంట అకౌంట్స్ నార్మల్ అంత ఏం లేదు
స్టాటిక్స్ ఏదో ఫైనాన్షిల్ అకౌంటింగ్ ఏదో అన్నది సమ్ థింగ్ ఆమే టూ సబ్జెక్ట్స్ అయితే హర్డూన్నాయంట ఈస్ టూ సబ్జెక్ట్స్ గట్టేక్కితే ఇగ మొత్తం స్మూత్ గా వెళ్ళిపోతదంట సెకండ్ ఇయ ర్ అన్న్
హ అహ
బుక్స్ తెచ్చుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవలో ఏమో
రిజల్ట్స్ ఒచ్చినంక తెచ్చుకోవాలి
ఆహ్ అవునవును రిజల్ట్స్ ఒచ్చినంక తెచ్చుకోవాలి బుక్స్
మ్ హు ఇంకా రిజల్ట్స్ రాకముందే మనం ఎట్ల తెచ్చుకుంటాం చెప్పండి
అవును కరెక్టే కరెక్టే
ఇంకెన్ని కాల్స్ మిగిలున్నయ్
ఆ నావి ఇంకా నో నావి ఇంకా లెవెల్ కంప్లీట్ అయిపోయినాయి అంటే ఇంకో ఎయిట్ కాల్స్ ఇప్పుడు నువ్వు చేసావు గదా నాకు
మ్
నువ్వు చేశినవ్ కాబట్టి నాకు ఇంకొ నైన్ కాల్స్
మ్ హు అట్లంటే మరి త్రీ కాల్స్ కంప్లీట్ అయినై నావి
ఓకే ఇంకా నువ్వు ఎయిటీన్ కాల్స్ అ సెవెంటీన్ కాల్స్ మాట్లాడాలేమో మేబి
హ్మ్ అంటె ఇంక నీతోటి టూ కాల్స్ మాట్లాడితే ఫై కాల్స్ అయిపోతాయ్
అవును మళ్ళీ ఇంకా ఫై కాల్స్ నాతో మాట్లాడతవా లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుతవా
ప ఇంకా మాట్లాడొచ్చా అండి ఎన్నిసార్లు మాట్లాడొచ్చు
ఏమో మా సిస్టర్ చెప్తుంది ఎన్నిసార్లైనా మాట్లాడొచ్చు కనీ టాపిక్స్ డిఫరెంట్ గుండాలి డ్రొ అదే రిపీట్ అయితే కన్సిడర్ గాదు అంటుంది
అవునా అట్లంటె మీతోటె మాట్లాడత డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తోటి మాట్లాడదం
అదే నేను అదే అనుకున్న ఈ ఎవ్వడ్ నమ్ముతలేరు నాకు పిచ్చిలేస్ తుందండి ఏం జెయాలి చెప్పండి అరే నేను అమ్మర్ కి జేప్పిన మాట్లాడతవా మస్తు టైం పాస్ ఆ చెప్పినా నిన్న చేస్తా అన్నాడు మెసేజ్ చేస్తే రిప్లై ఇయలేడు కాల్ చేసినా లే ప్తలేడు చేస్తా అని చెప్పిండు నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్పు నేను కట్ చేసిన తర్వాత మనం ఇద్దరం మాట్లాడు కుంద్దాంరా మనిద్దరం మాట్లాడుకుందాం రా అని చెప్పు మంచి మీరిద్దరు మంచిగ ఏదో ఒకటి ఈజీగా మాట్లాడుకుంటారుగా
ఉమ్ ఉమ్
ఆ ఓకే ఓకే కంప్లీట్ అయిపోయింది కదా బాయ్ బాయ్
సరే బాయ్